బన్నావాబ్రో
ఆ బహాన్నా సిస్టర్
హ్ం ఎంజెత్తన
కాది ఏం జేస్తాను
ఏం లేదు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినా
అవునా ఇప్పుడు రేపేనా వండర్లకి
ఆ ఆ అవును చెప్పిందా
చెప్పంది చెప్పిం
ఏమైంది మరి ఆమే ప్రాబ్లం ఎందట్ట అసలు ఎందుకు రాట్లే ఆమె
అంటే ఇప్పుడు మనీలేవుకదా
మెయిన్ ప్రాబ్లం అది కదా పాపం ఒక అన్నం మీద అసలు బాధ అనిపించింది అన్న మీద అట్లా అనేసరికి
ఎవర్ని
ఒక అన్నుంటడు మళ్ళీ జెప్పక్ దానికి
ఆ
నేను మా ఫ్రెండ్ వల్ల మా ఫ్రెండ్ వాళ్ళ అంటే ఆ అబ్బాయి ఉంటాడు
ఆ
అయితే వచ్చిండు మా దగ్గర చానసార్లు వచ్చి మతోని మంచినే ఉంటాడు మంచినే మాట్లాడతాడు తినేడు తీసుకోతడు బానే ఉంటాడు ఆ వేరే క్యారెక్టర్ అయితే కాదు నేను నీతో ఎట్లు ఉంటానో సేమ్ ఆ అన్నయ్య తో అట్లే ఉంటా
ఆ
ఆ ఇశ్వర్ మా మాట్లాడుతుంది కానీ ఏమన్నా అంటే ఆ ఆయనతో రావడం కష్టం మన హాస్టల్ దగ్గర అంటే ఏమో కాని అంత దూరం ఎట్లా నమ్మిరా నేను అకుంట అంటాండి ఆయన గురించి హాఫ్ డే స్పెండ్ చేసిన అంటే అంత దూరం ఇట్లా పాసిబుల్ అవుతుది నువ్వే చెప్పు అని చెప్పాలి అంటే ప్లేసెస్ వేరేయినా కూడా పర్సన్ ఒకటే కదా అని నేను అన్నా దాన్నంటే కూడా తక్కువ చేసినట్టు మాట్లాడిండట నాకు నచ్చట్లేదు నేను రానున్నది సరే మా డాడీని తీసుకొస్త వత్తవా అంటడి సరే వత్త అన్నది వచ్చే మా డాడీకి అవైలబుల్ ఉన్నాడు అంటే వన్ వన్ డేనే ఉన్నాడు డాడీకి డే డేట్ లేదు ఎక్కువ డాడీ డ్రైవింగ్ చేతాడు కదా
ఆ
అయితే ఆ రోజు ఒక రోజే ఉంది మరి ఒక రోజుల్లె రావాలి అంటే అట్లా కాదు నాకు కొన అంటాది మరి అసలున్ని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనీ లేవంట మరి అన్నని ఎందుకు అన్నా అంటే నాకు నచ్చట్లేదు అ నేను వచ్చినా నేను రాను అని చెప్పి అంటాను
ఆహ అర్ధం కాలే హాఫ్ డే
మేము అంటే మేము మా దగ్గర టెంపుల్ ఉందిగా మీరు ఎప్పుడు పోయే టెంపుల్ టెంపుల్ కు పోయిన జాతరప్పుడు పోయిన మా అన్న వచ్చిండు
ఆ
అంటే ఇక హాఫ్ డే మొత్తం అప్పటి నుంచి అంటే ఒక వన్ వన్ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఫైవ్ వరకు తిరిగిన మా అన్నతోనే
ఆ
ట అంటే తిననికి తి షాపింగ్ అట్లా ఇ తీసుకొని ఆమెను తీసుకొని పోతే ఇక మేము కూడా అమ్తా పోయిం నేన్ ఏమో ఫ్రెండ్ తోని
ఆహా
ఏ మాత్రం మంచినే మాట్లాడిండు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళ వచ్చిండు ఫ్రూట్స్ ఇచ్చిపోయిండు బేకరీ ఉంటది కదా అక్కడ బేకరీ తీసుకొ తినబెట్టిండు ఐస్ క్రీమ్ కొనిచ్చిండు మాకు ఐస్ క్రీమ్ కొనిస్తా ఐస్ క్రీమ్ కొనేసేటప్పుడు అన్నడ అంటా కదా నేను ఇంకా చనా తింటా గాని ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు కదా తినలేకపోతానా అంటే ఒక వేరే వాళ్ళు ఉండగా తినలేకపోతానా అని దానికి అది ఫీల్ అయింది నువ్వు నేన్ అంటే ఓకే చెల్లలేగాని వేరే వాళ్ళు ఉన్నారు కదా అని అ దానికి ఫీల్ అయ్యి నేను రానంటాంది ఇప్పుడు ఆమె దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అసలు ఇక ఎవరిని ఫోర్స్ చేయలేను నేను అని చెప్పి సరే అన్న
ఆటోస్ంటే మనీ ప్రాబ్లమ్నే వచ్చింది మళ్ళా అది మళ్ళీ ఇక్కడ కూడా లేదు కదా మళ్ళీ అక్కడ ఉన్నది వాళ్ళ పిన్నే వాళ్ళ ఇంటి కడ నేను కూడా అంటే అతనే చెప్పనా అని అన్నారున్నారు మళ్ళీ అట్లా ఇది అంటే అది కూడా రీజన్ చెప్పింది ఇప్పుడు ను చెప్పిన కూడా ఒక రీజన్ చెప్పింది కానీ అది లాస్ట్ చెప్పింది ఫస్ట్ అయితే చెప్పింది
అ లేదు నువ్వే ఎప్పు పాయింట్ వవు దానికి ఫీల్ అవ్ల్సిన అవసరం ఏమనా ఉంద ఎప్పుడు నువ్వు
దాన్ గుంచి తె లో అ మీకు
ఇగ అంత ఇక సప్పుడేగకుండా నేను కానీ అట్లా కరెక్ట్ కాదు దానికి చెప్పిన అట్లా కరెక్ట్ కాదు కూడా అన్నా డైరెక్ట్
ఏమండదు మరి
ఏమంట నాకు మంచిగా అనిపించలే నువ్వ నువ్వంటే ఎవ్వడుతువుయన మాట్లాడుతూ అ ఇగానివ ముఖం ఎక్కడ పెట్టు
దానికి దానికి దానికి సదే మాట్లాడుతుంది అసలు
అట్లా మాట్లాడు కరెక్టా చెప్పు నువ్వు ఒక ఆపోజిట్ పర్సన్ ఎట్లా తీసుకుంటారో దాని తెలీదా చిన్నపిిల్ల నా అది ఈ ఇప్పుడు నే అట్లా అన్నది అనుకో మళ్ళా మా ఇద్దరు గొడవ అయితది ఇక మా బాండ్ అంతా బ్రేక్ అయి యిపోది చేసుకోవాల్సిన వంది లేదు ఇక అడ్జస్ట్ అయి ఉండడమే బెటర్ అని అడ్జస్ట్ అయి ఉండగా అంతే
అది నేను చిన్న మాట అంటది నీ పో నాకు ఎ పని కాని అంటది అద
బ్రో
ఏయ దానికు అర్థంమయ్య నేను సప్డే కూపంటాను నమ్ ఉంించ నాకు అర్థంమ విషయం
ఇప్పుడు కాదు మనం తగ్గింటాం ఫర్ ఫ్యూచర్ లో మీ మమ్మీకి దానికి అవ్వవచ్చుిన అప్పుడు ఎంత గర ఇ అైతే చెప్పు నువ్వు
అ
ఉ అందరు ఒకళక్ ఉన్నారుారు కదా అడ్జస్ట్ కావాల అని చెప్తే లేదు వినదు నాకు ఎవ్వరు లేకున్నా ఒకటే నేను బతగలుతా అని ఒక ఫీల్ త ఉంట
ఇది ఇది ఈ మాటలు చాలా సలివ అంత క అంటే నా కోసం ఇట్లా అడ్జెస్ట్ కావచ్చు అంటే నీకు ఇష్టం లేకపోతే పోహం అవసరం లేదు నే ఒక్కద నే బ ా అండి బ అమ్మ సప్పడే ఒకుం పెట్టని ఒఊక్కుంటాను నేను
మో ఎంత మాట్లాడ మాట్లాడాలంటే ఏదాంత ఉండాలి మంచిగా అంతే వేరే ఏం లేదు కదాని గొడవద్దు
ఇంత ఛాన్స్ అలాంటడి నేనుోలుగామ్మన్నా ఇట్లా న అడ్జెస్ట్గామ్మ నీ గుంటూ ఉ అయిపోదు పో నిన్ను చేయమని చెప్పలే కదా ఎందుకుంటాను అకోది పమ్మంది నేను ఇంతగానే చేసింది ఒక మాటత మొత్తం తీ
నీ కుడద ఎల్సా అన్నక్కడ తెలుసా నేను నీకు సపోర్ట్ చేసినా కూడా ఒక రకంగా చూస్తుంది నన్ను నేను మిస్తేక్ ఎవరు ఆ వామ్ ఎట్లా మాట్లాడినా కష్టమే
దాని సైడ్ ఉండాలంతే
అది ఎం చేసినా దాని సైడే ఉండాలి అది లంగ పని చేసినా మంచి పని చేసినా దాని సైడే ఉండాలి నేను చెప్తా నేను డైరెక్ట్ చెప్తా నాకు అట్లు ఉండేదే పాపమయన ఆయన మంచోడు నే ఆనైడ్ ఉంటా అని చెప్పిన నువ్ ఆ ఫ్రెండ్ ఆయన ఫ్రెండ్ అంటే ఫ్రెడ్ అని చెప్ప అప్పట్లే కదడ నిజం చెప్తా అని నన్ననంట
మా ఫ్రెండ్ అంట ఎందుకే అనవసరంగా నువ్వు ఇన్వాల్వ్ అయిత వాళ్ళు ఇద్దరి మధ్యలా
అ
ఉమ్
అది మరి నాకు అవసరం లేదు ఓ ఓను కూడా నా లేదును పట్టించున్నా
మం సచ్చవేదా కొడుతు వకుంట
ఆ ఉన్నా ఏమైనా తెలుసా మీ మీ కలోనీకి వచ్చినా కాదు పబ్లిక్ గార్డెన్ వ కా ఆ రోజు మా మీ ఫ్రెండ్ వచ్చింది కదా ఎవరో త మాట్లాడు ఆయన తుని అన్నది ఏచి నీ మాట్లాడినంటే నీకు నీకు అలవాటు అంతే కదా నే అందరితో మాట్లాడడం అని అంటాను ఆయన ఇన్నాడు అందరితో మాట్లాడడా నీకు అల కదా ఏం లేదు కదా ఇక్కడయ అనుకుంటా అంటే ఆయన నిన్నాడుయ మీకు టైం పాస్ చేస్తారా మీ టైం పాస్ రా అని అనుకుంటే అడుగుతాను మీ ఫ్రెండ్ అమ్మా పరువు పోయింద అని అయి తెచ్చి సరే మన ముందనుకు సరే మనము ముంద అనుకుంటే ఏం కాదు కాని ఉందిరి ఇక దానికి కూడా చెప్పలే నేను ఈ విషయంై పాస్ చేస్తారా అ అన్నాడం చెప్పలేదు
హ
ఎందుకు మళ్ళా ఈ పిల్లగాడు బ్యాడ్ అయితాడని చెప్పి నాకు అలవాటు అంటండు ఆయనేవామ్మో
న నీ గురించే అట్లా ఏం అనుకోడు చెప్పినాను నేను
ఉ
కలిసే ముందు చెప్ాను నేనుళ ఒకరి గురించి ఒకళ్ళ చెప్పేస్తాకే కలిసేవాళ్ళ మా రెం వచ్చిన మనకి వచ్చా చెప్తను నేను ఫస్ట్
మళ్ళా నువ్వాయతోని చెప్తావు
నేను చెప్ప చెప్ప నేను మాట్లాడేది ఎప్పుడు ఒక్కసారి ఆరు నెలల కోస పోనుంద మాది
తిన్నావా మరి
ఇంకా తినలే ఇగ తిట పోయి
ఇంకా నైనయి నైన్ అయింది కదా
తిన్నబద్దు అ బయటికి పో ఒక పెరుగు పాకెట్ తెచ్చుకోని తిన్నలే
మ్... ఏది లాక్ పడ్డది.
ఇంక మల్లెప్పుడున్నది కాలేజ్ మళ్ళీ ఎప్పుడున్నది కాలేజ్ మీ
వన్ మంత్ ఉంది గనీ చెప్పిందా జాబ్ గురించి అది ఒక డాటా ఎన్ ట్రీ అని ఆ జాబ్ ఉండే సెవెంటిన్కె
ఇగ మరి
చెప్పలే
చెప్పలేగా
వామ్మో చెప్పలేదైతే ఒక జాబ్ ఉంది. టెన్ డేస్ల ఇంటర్వ్యూ ఉంటదన్ చెప్పింది మా ఫ్రెండ్ ఒక ఆమె
అ
అద్ ఓకే అయితే ఇగ ఆ
ఏమో మరి వచ్చి చిన్న విషయం గుడా చెప్పలేగా దాని గురించి
ఆ ఇదీ తెల్సి దాదాపు వన్ మంత్ అయింది.
అవునా
ఆ
ని కనీసం నీకన్నా చెప్పిందా?
అరే నేనే దానికి చెప్పిన ఉందట ఇట్లా చేద్దామని నేనే చెప్పిన దానికి
ఏమో ఇప్పటి దాంక దానిక్ మర్చిపోయిందేమో మరి
మ్ నేనైతే ఇప్పుడ్ లొల్లి పెట్టుకుంటుండే నీ ప్లేస్లుంటే
మర్చిపోతది.
భరిస్తన్నవ్ భరించు ఎన్ని రోజులో ఇట్ల ఇగ
స
అదృష్టవంతుండువో దురదృష్టవంతుడువో అర్ధం కాదు నాకైతే అందుకే అన్ అందుకే బ్రో అసల్ నీతో మాట్లాడాలన్నా భయపడతది ఏమంటదో ఏమో అని అందుకే మెసేజ్ చేయ ఆ సరే బాయ్